హలో
లో
ఆ హలో చెప్పండి ఎలా ఉన్నారు
ఆ బానే ఉన్నామండి మీ ఆ మీరెలా ఉన్నారు ఆ ఒంట్ల అట్ బానే ఉంటుందండి
ఆ
కొంచెం పర్వాలేదు ఇప్పుడు ఎల లేదండి ఎల్ ఎల్ ఎల్దమనుకున్నాము ఎలే లేదు ఇంకా రెండు వర్షం ఎక్ వర్షాది పడుతుంది అది కాకుండా ఈయన కా ఈయన ఈ కంపెనీలో కూడా కొద్దిగా ఏ ఒత్తి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆ గ మూలనా నాలుగు రోలు ఆగి ఎళ్దామని
అదేలే అదేలేండి
ఊ నలురోలు అయక వెళ్తాను
ఊహు
దీన కూడా ఎందుకో చెవులో అసలు వినిపించట్లేదంట ఒక చెవు
పయ్యోయే
చెవులో ఏదో ఉంది ఏదో ఉందంటున్నారు రోజు ను
ఆ మరిలా అందులో చెవుతి ఉ చెవులో తీసుకునేది ఏమన్నా
ఉంటది కదా అది తీయ తీయించాల అనుకుంటా
అది తీసుకునేది ఉంటుంది కదా ఇప్పుడు బయట మనకి దీంట్లో పెడుతున్నారు కదా తక్కువకే వస్తున్నాయి కదా
మా చూసి పెట్టుకొన్నా పెట్టుకోవాలి ఆయనకి ఇబ్బంది పడు న రోజు రెండు రోలు
అయి బాగా అవుతుంది మా ఇంట్లో ఉందప్పుడు క్వ మేము తెచ్చుకున్నాం చాలా బా అయిపోతుంది ఏమి తెలీదండి నాకు దాని ధర ఎంత తెలీదు ఇంతకు ముందు ఒకసారి పెట్టినప్పుడు అయితే పదిహేను ఒందలు ఎంతో పడింది ఇప్పుడు మొన్న మళ్ళీ తక్కువ ధరలో ఉన్నాయని పెట్టారనమాట
అవునా అండి మీరు ఒకసారి ఆ అది ఉంటుంది కదండి ఆ దాంట్లో ఒకసారి చూసి ఎంత ఉంది ఏం తీ అని కనుకుని చెప్తారండి నాకు
ఆ నేను ఆయన్ని కనుకోని చెప్ప
హ్ ఎందుకంటే అది పెట్టుకుంటే కనీసం వస్తు టే ఇంక పనున్నదేమో
ఆ అవునండి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళిన ఎక్కువ అయిపోతుంది కదండి దానికి అలా ఉన్నా చెవులో ఉండిపోయిన ఎక్కువ రోజుల నుంచి అలాగే ఉంటుందని యినిపించకుండా
అదే వినిపించట్లేదా అంటున్నారు. కొద్ది కొద్దిగ దూరద ఇద వచ్చేస్తుంది ఏదో ఉంది వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నారండి.
అదేలేండి
ఇద్దరికి ఒకసారి యెళ్ళి చూపించుకున్నా లేకుండా అయితే పోని అని ఊరుకున్నాం నాలుగు రోజులకు ఖాళీ అయ్యాక
మొన్నటి వరకు మాకు అలాగే ఉండేదండి ఇగో ఇప్పుడు అచుడ్ దాన్నతోని శుభ్రం చేస్త కుండుంటే వచ్చేస్తుందండి. మనకి దీంట్లో కనిపిస్తుందండి చిత్రం కనిపిస్తుంది. ఆ బాపని చేేస్తదండి ఎప్పుడు నుంచో పాతది మాయయి ఇరిగిపోయినయండి పోయింది. అందుకు కొత్తది పెట్టుకున్నాం అనమాట వాటికి ఇస్తాడని కొనేలాగా వాటిలతో తీసుకోవాలండి.
అవునా
ఆ దానికి చివర ఉంటదని మనకి చిత్రాం చూసు కనిపిస్ లోపల ఎలా ఉందో బయట కనిపిస్తుందండి అప్పుడు దాన్ని చూ స్తు తీసుకోవడమే అండి చాలా సులువే అండి
అమ్మా సెల్లకి యాడ్ చేసుకోవాల దాన్ని సెల్లక్ కలుపుకోవాలా.
అవునండి అవున్
అది ఎలాగ ఏంటండి ఈయన ఈయన వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ ఈయన వచ్చినప్పుడు ఒకటి చెస్ స్తానండి నేను నీకు అప్పుడు ఒకసారి ఆయన కూడా చెప్తే
ఆ చెప్తానండి అవి చెప్తాను అవి ధర ఎంతో ఉన్నాయని చెప్తాను అవి తీసుకు కోండి శుభ్రంగా ఉంటాయి కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు శుభ్రన్ని చేసుకోవచ్చు బస్ దానికి ఎలా పర్లేదు కదండి ఆసుపత్రిలో ఎక్కువ తీసుకుంటారండి
ఊమ్
పైగా అది స్ సూద్తోటేమో కొంచెం కదిలితే నొప్పోచ్చేస్తది ఇది మెత్తడిదా మెత్త మెత్తడిది ఉంటుదని చివర దాంట్లోంచి లాగడంమే అండి
వచ్చేస్తదా అండి అలా ఉన్ సరే
ఆ శుభ్రంగా వచ్చే తీయిచుకుంటే శుభ్రంగాని కదల కుండా తీయించుకుంటే వచ్చేస్తుందండి.
నేనంటే కొద్దిగా అటు ఇటు భయపడతాను కానీండి ఆయన భయపడరు కదా తీయించుకుంటారులే.
ఆ తీసెవాళ్ళు కూడా జాత్తగా తీసేస్తే అండి వచ్చేస్త
అదే చూడాల రోజు అదే గొడవ సాయంత్రం ఇంటికొచ్చి దొరదస్తుంది. ఏదో ఉంది చెవులో ఏదో ఉందే అని యెళ్లాలె యెళ్ళాలి తీసుకెళ్ళనన్ను అంటారు
అదేలేండి అవునం
ఇబ్బందిగా ఉందంట. చెవులో అంతా మొన్న చుక్కల చుక్కల మంది ఉంటే వేసాను.
చుక్కల మందుండే
అదే చెవులో ఏసేవి ఉంటాయి కదా
అవునండి అవును
అవి వేసాం కానీ తగ్గలేదండి అంటే వేస్తే కూడా అనిపించట్లేదు దిగుతున్నట్టు కూడా అనిపించట్లేదంట అంటే అడ్డుగా ఉంది కదండి ఏదో
అది కొంచెం దలసరెక్కిపోతుంది కదండి చాలా రోజులు అయిపోయేటప్పటికి అది అడ్డుపడినట్టు ఉంట దండి వినిపించదు పైగా తెర ఉండదులేండి ఇంకా అది ఉన్నంతసేపు ఏదో ఉన్నట్టు బరువు ఉన్నట్టు ఉంటది కదండి
ప్రమాదం దాని వల్ల
అదేండి అది అయితే అది పెట్టుకోండి అది బాగా పని చేస్తాది పోవడం అది ఏమీ ఉండదండి అయి పోతే మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఒకసారి అంటే మాది జాగ్రత్త పడక పోయిందండి అది
హా
చాలా రోజులు పని చేస్తదండి
ఉమ్ ఒకసారి చూసి చెప్ తరా నాకు చెప్తే నేను అ పెట్టుకుంటానండి ఇంటికి వొస్తది కదా
అదేనండి అదే చెప్తాను నేను చెప్తానండి ధర అయి ఎంత తగ్గుతాయి కదండి ఇప్పుడు తగ్గినప్పుడు చెప్తాను ఆ అక్కడికి పెట్టేయచ్చండి
ఆ
ఏంది దిక్కుంది
ఆ అట్టనే కొద్తుగా అయినా ఇబ్బంది పడుతున్నారు పాపం నాలుగైదు రోజుల నుంచి ఒక ఒకటే గొడవ చేస్
ఈ తక్కువ బాగా తక్కువ రేట్లవి ఉన్నాయండి సరిగ్గా పనిచేయవండి
మంచి మంచిదే పెట్టుంటా అందే ముంది మంచిదే పెట్టు ఎందుకు అంటే ఎక్కువ రోజులు ఉండాలి కదా అది అవసరం కదా మనకి
అదేనండి అదేండి
కొద్దిగా మంచిది చూసి పెట్టండి పర్వాలేదు పదిహేను వందలు అయినా పర్వాలేదు
అదేనండి అదే
ఆ మంచిది పెట్టుకుంటే
అవునండి
ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారండి రోజు ఉదయం వెళ్దాం వెళ్దాం అనుకున్న కాళీ ఉండక ఎల్ టమ్ లేదండి బయటకి
ఏంది చెప్పాలిసింది అసలు సరిగ్గా చెప్పింటే
ఆ అన్ అంటే అంత ఆలోచన రాలేదండి ఇప్పుడు మీకు చేసారు కదా దంతో నాకు ఆలోచన వచ్చింది
అదేనండి
ఆ నాలుగు రోజుల నుంచి అంటున్నారు కానీ మర్చిపోయినండి మీద మీరు ఆది ఊన్నరు అన్న సంగతి మర్చిపోయ పోయాను నేను
ఆ అదేనండి ఆ ఆ అలాగే ఈ సారి ముందు చెప్పాల్సిందండి అసలు ముందు చెప్పుంటే ఈ పాటికి ఎప్పుడో పెట్టెద్దును.
సరే అయితే చూసి పెట్టండి పర్వాలేదు నేను ఇంటికే వస్తున్న కదా వ చ్చాక ఆళ్ళకు నేను ఇచ్చుకుంటానండి.
అదేన్ని ఇప్పుడు ఇయి జరుగుతున్నాయి కాబట్టి
ఆ పెట్టండి వద్దుగా
ఆ ఆ అవునండి. అదేని ఇంకేమన్నా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడే కదండి తక్కువ ధరలు మళ్ళీ తర్వాత ఉండవండి. అసలు మళ్ళీ తగ్గిన ధరలు ఉండవండి పెరిగిపోతయి మళ్ళీ ధరలు అన్నీ.
శరవాణికు అడిగారండి, శరవాణి గురించి.
ఏంటండి అది, అంటే ఏంటండి?
పోనండి.
ఆ ఆ అదే అడే అదే అదే. అదే అ అడిగానండి అవ్వదన్నారు. అవ్వదన్నారా, ఎవరి దగ్గర లేదంట అండి. నా నాకే పెడదాం నాకే పెడదామని చూస్ తున్నారు అవ్వట్లేదంటా.
ఆహా అదే ఆ ఉన్నాయంటున్నా ఆ ఆ ఉన్నాయి అంటున్నారు కదా మీరు దాం తో ఎంత పడుతదో ఏంటని ఎ ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉందంట అది. ఎన్ని రోజుల కోసం ఉందండి అది. మూడు రోజులేనా మూడు రోజులు అం టే ఇబ్బంది లేండి మనకి రావాలి కదా జీతాలు రావాలి కదా చేతికి.
అదేనండి అది.
ఆ
మూడు రోలు
బలంటే కష్టం లేండి, అవునా అండీ.
లేకపోతే మ క్ గారే
అవునండి అదే చూడాలండి అయితే అంటే పద
తర్వాత పెంచుతాడేమో తెలీయదండి మరి, వేరే ఆటిలో ఉంటే ఉండొచ్చు మరి చూడమంటారా.
అంటే ఆ ఇంక దేంట్నన్నా ఉంటే అంటే ఇప్పుడు చూసినా అక్కర్లేదు కదా ఉప్పుడైతే. పదో తారీఖు అదే జీతాలు అయి చేతికి వచ్చాక చెప్తానండి.
ఆ
అప్పుడు చూసి ఏదన్నా ఉంటే గనుక పెడుదురుగానీ.
అదేనండి అదే అలా అయితే పర్లేదండి, ఉంటాయిలేండి అంటేనే ఇప్పుడు పండగలు సమయం కదండీ, ఆషాఢ మది వస్తుంది కదండి ఇప్పుడే పెడతాడండి.
అదే అదే అ అంటే చూసి డబ్బులు చేతిలో పెట్టుకున్నాక చెప్తానండి మీకు అప్పుడు చూశి కొద్దిగా ఏదన్నా ఉంటే గనుక తక్కువలో దొరుకుతుందంటే
అప్పుడు పెడతాను అదీని అదీని అన్ని కలిపి ఒ సరే పెట్టుకుంటే తక్కువకు వత్తాయి కదండి మరి.
అవునండి అంటే రెండు మూడు రకాలు తక్కువూస్తాయండి తవాన్నికలు పెడ్తే
ఆ ఈవ్ పడవు కదండి మనకి ఉంటాయి కదండి మనం తీసుకొచ్చేవాడికి ఇవ్వక్కర్లేదండ్ డబ్బు దారి ఖర్చుల్ డబ్బులి వ్వక్కర్లేదు గదండి అన్ని
ఊహు రవైంక నాలుగైదు రోజులే కదండి పర్వాలేదు నాలుగైదు రోజూలే కదా డబ్బులు పడ్నాఎంట్నె చె తను కొద్దిగా వచ్చే ఉన్నాయండి డబ్బులు అవి కూడా వచ్చే తే కొద్దిగా చూస్కొని
అవును నా ఇగొ నాది పోయిందండి ఎప్పనుంచో పెట్కుందాం అనుకుంటున్నాను అవ్వట్లేదండి ఎక్కడన్నా అందరికి ఇబ్బందులు గదండి మన్కి అ ఒక్సారి అం టే అవ్వదని చూత్త్నమండి అవ్వట్లేదది
అంటే నేనాఅండి మొన్న సా సడెన్గా ఇవి చర్వాని ఆగిపోయిందండి ఏముందండి మన ఇంట్లో ఉంటాం ఒక్కొక్కళ్ళు ఎంక బుక్ను ఏమిట్లో బాగొపోయినా ఫోన్ జేయాలంటే అదే ఎటమన్షికి చరవాణి ఉండాలి కదా
అవునండి అవును
ఉ దాన్కోసమని బాగు చేయించారండి రెండు వేలైంది
అదేనండి ఎక్కువ అయిపోతుందండి ఇప్పుడు ఏం మొదలు పెట్ట్న
అచె బాగు చేయించినా కానీ అన్న ఎక్కువ రోజు ఉండట్లేదండి అ ఎక్కువరోళ్లు ఉంట్లేదన్ మరి
ఉ
దాంతో ఇబ్బంది అవుతుంది
అదేన
అదేదో తీస్కుంటే కొత్తది గొడవుండదు కదా
ఆ అవునండి ఆ అదే ఒక్సారి ఇంకా అన్ని అన్కుని
ఆ అవునండి
ఐనా మంచిదే తీసుకోవాలండి లేపోతే మళ్ళ ఐ రెండుర్రోలు రావని బుద్గాని
అవునువును అదే కుద్దుగా ఎ పోతే చూస్తానండీ, పొతే చూస్తాను, చెప్తాను అటయాన్కి ఎంత. పెట్టే బొప్పావ్ తేవలో అనేది
అ ఇవీ ఈట్లోని అలా త కుదర్లో అయితే గొడవే ఉండదండి, ఇంకా తగ్గుతాయ్ గాబట్టి చూద్దామండి ఇంకా ఉన్నాయ్ గదా. ఇంకా కొత్తకొత్త వస్తాయండి ధరలుతగ్గేవి ఇప్పుడు లైన్ గా ఉంటాయి గదండి వరుసగా పండగలూ
అదే అంటె
వాళ్ళకీ ఇది సే ఇప్పుడు ఆ నడుస్తదండి సంవచ్చరంలోయన్నీ ఇప్పుడు అమ్ముతారు.
ఆహా అయితే సరే అండి అయితే చూసి చెప్తానండి మీకు మరి రెండు ఒకసారి చెప్తాలేండి ఐతే ఉంటాను ఐతే
అ
అ